హా ఇ బాగున్నారా
ఆ బాగున్నారా నువ్వు బాగున్నావా
ఆ బాగున్నాయి ఏం చేస్తుండ్ర
ఆ ఏం లేదురా మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అదే మాట్లాడుతూ ఉన్నా ఆ అ గెట్ టు గెదర్ ప్లాన్ వేస్ కుందాము అని మాట్లాడుతు మాట్లాడుకుంటున్నాం
ఆ ఏ బ్యాచ్ అక్క టెన్త్ ఆ ఇంటర్ ఆ
టెన్త్ రా అయితే కొందరి దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఇంకా కొన్ని లెవ్వు కొందరి లేవు ఆ ఇక వాళ్ళ ఇక వెతుకుతున్నాము ఇప్పటి నుంచ వెళ్ళ ఈ నెల నుంచి ప్లాన్ చేసుకుంటే వచ్చే నెలకు సారు వాళ్ళని ఆ మేడం వాళ్ళని టీచర్స్ ని ఇట్లా వాళ్ళకు కూడా ఇట్లా పెట్టుకున్న గెదార్ గె గట్ గెట్ గెదర్ పార్టీ పెట్టుకుంటున్నాము
ఇది ఫస్ట్ టైమా ఇప్పుడున్న వెట్టుకున్నదా
ఆ లే కేదురా ఇదే ఫస్ట్ టైమ్మని మాట్లాడుకుంటున్నా ప్లాన్ చేసుకుంటున్నా ఆ అంటే స్కూల్లో పెడితే బాగుం లేకుంటే ఇక్కడైనా చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల వాతావరణం దగ్గర పెట్టు ఉంటే బాగుంటదా లేకుంటే ఫంక్షనాల్లో మాట్లాడుకుందామా అనేసి మాట్లాడుకుంటున్నాము ఒక ఐదారుగురము
ఫంక్షనాల్లో మాట్లాడుకుంటే బాగున్ టదేమో అక్క ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా ఇప్పుడు
ఆ అవున్రా అదే కొందరు అదే అంటాండ్రు ఎండలు బాగున్నాయి చెట్ల కింద అంటే ఎట్లా అటు ఇటు వేడి గాడిపి వస్తది కదరా కదా
అవును
ఆ ఇంకా కొందరు అంటాండ్లు స్కూల్ దగ్గరనయితే జ్ఞాపకంగా మంచిగుంటది కదా మనం ఆడుకున్నది చేసినయి రూములు ఉంది ఉంది కాని బాగా పాత వడి పోయింది ఆ ఉంది బాగా పాతగా అయిపోయింది ఉంది అంటుండ్రు ఇంకా డిసైడ్ ఏం కాలేదు ఆ ఇగ మనిషికి ఇంత అమౌన్ టనీ లెక్కేసుకుంటున్నము మ్మ్ అంటే వాళ్ళకి ఆష్ శాల్వాలు కప్పాలి కదా టీచర్స్ కి సార్ వాళ్ళకి షాల్వాలు కొనాలి వాళ్ళకి షాల్వాలు కప్పాలి, మళ్ళీ వంట చేసే వాళ్ళని పెట్టుకోవాలి కదా మళ్ళా వంట కి ఏమి తెస్తారో వాటికి ఖర్చుంటది
ఎంతెంత అనుకుంటుడు మరి
ఆ రెండు రెం డు వేలు అనుకుంటాన్నం మనిషికి ఇగ మ రి అందరూ ఏమంటరో రెండు వేలు అయితేనే సరిపోతాయి కదా అంటే చాలాల కదా.
అవునా అవును మళ్ళీ చెప్తలే ఎక్కడెక్కడ నుంచో వస్తరు అన్ దరికి దగ్గర అయ్యే ప్లేట్ల ప్లేస్ ట్ల వెట్టాలె
ఆ దగ్గరయ్యే ప్లేస్ లో పెట్టాలి మళ్ళ ఎక్కడ నుండోళ్ళో వస్తారు కాబట్టి ఎండకి వాళ్ళకు కొంచెం మంచిగా ఉండేలాగా ఏర్ పాటు చెయ్యాలి కదా ఊ కూల్ డ్రింక్స్లు అని ఏమైనా కదా ఎండలు ఉన్నాయి కదా బాగానే
ఔను ముందే ఎండలు బాగ గొడతాన్నై అక్క బయటకెళ్తే చెక్కగా తై ఈ ఈ సార్న్ ఎందుకో బాగున్నాయి ఎండలు
అవునరా ఈసారి బాగున్నాయి ౠండలు ఇప్పటి నుండే మార్చ్ కదా మార్చి నుండలే విపరీతంగా ఉన్నాయి హ
అవును
ఈ మార్చి లో రావాలా ఇంకా నెక్స్ట్ మంత్ పెట్టుకున్నాం కదా మేము ఇంకా అప్పటి వరకు బాగా ఎండలు ఉంటాయి కావచ్చు ఊ
పెంట్రి పెళ్ళిల సీజన్ కదా ఫన్ వచ్చినళ్ళ అంటే
అవునవును
కవు అట్లా కొంతమందికి పెళ్ళిళ్ళ ఉంటాయని రాను అందరికి అందరికి వీల అయ్యే రోజు చూసుకొని
పెట్టుకోవాలి ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎండకి రారు రారు అంటారు
అ
ఇంకా ఇంకా ఇది స్కూల్ సెలవులే కాబట్టి కదా ఎటైనా ఊరిక వెళ్తా అంటారు అందుకే ముందే అడుగు స్తున్నాం అన్నట్టు అందరిని
ఉ కానీ ఎక్కువ మంది రావడానికి చూస్త ఎందుకంటే చిన్నప్పటి ఫ్రెండ్స్ కదా కలుసుకో మళ్ళా
అవునవును కలిసిఅదే కలిసు కోంగ చాలా రోజుల తర్వాత ఎట్లుంటదో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కలవకం ముందే మాట్లాడు ఉంటూనే హుమ్మ్ ఈగ వచ్చిన తర్వాత
కానీ ఫ్రెండ్స్ తో మాట్లాడితే టైమ్ తెలివదు తొందర తొందర అన్నదా ఇపోతుది
అవును తొందర తొందర అయిపోతుది ఫోన్ లో మాట్లాడితేనే తెలియదు ఇంకా ఇక మనము కలిసి కదా ఒకే చోట ఉండి ఇంకా మాట్లాడితే చిన్నప్పు ప్పుడు జరిగిన సంగ లు అవి ఇవి అన్నీ మనం గుర్తు ఎసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు హుమ్మ్ హుమ్మ్ సార్ వాళ్ళు వాళ్ళతోనీ కూడా వంచుకోవచ్చు
ఆవును
హుమ్మ్
అదే అంతే ఏదో అంతే నెక్స్ట్ మంత్ ఏ డేట్ అని కొంచెం ఫిక్స్ చేసుకున్నారా
ఆ లేదురా ఇంకా అంటే అందరు ఇంకా ఇంకా అందరు మల్ మా కలవలేరు కొంతమంది ఒక ఐదు ఆరుగురం మేం ఇప్పుడు ఆ ఫోన్ లో మాట్లాడుకున్నాం అన్నట్టు ఉమ్ వీడియో కాల్ ద్వారా ఇంకా కొంతమంది అసలు తెలివది ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని వాళ్ళ ఫోన్ నెంబర్లు వెతుకుతుండ్రు వాళ్ళను కూడా పిలవాలి రమ్మనలనేషి అట్లా మ్ ఇప్పుడు టీచర్స్ సారు వాళ్ళు గుడా అందరు ఉంటరు కదా
అవును
ఆ వాళ్ళని కూడా ఆ వాళ్ళక్ గూడా కొందరిన్ ఆ ఆ ఒక్కరిద్దరికి చెప్పినాం ఇలా అనుకు కుంటున్నాం సార్ ఇలా అనుకుంటున్నాం టీచర్ ఇట్లా చేయాలని అది ఇదనంటే వాళ్ళు అన్నారు సరే మీ ఇష్టం మరి మీరు అందరినీ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ని వెతికి వాళ్ళకి చెప్పండి అది ఇదని చెప్పిండు
ఆహా
ఉ
మావాళ్ళు కూడా ఏమో పెళ్ తా అంటుండు ఏమో ఇగ పెడతరో పెట్టరో ఆ లేదు మాది ఒకసారి అయిపోయింది
అయిపోయిందా ఒకసారి ఆ టెన్త్ దా ఊ
పడ్ల
ఎక్కడో ఏమో ఎట్లా జరిగింది.
ఏం జరిగింది అక్క.
ఆహ్ ఏ ఎట్లా అంటే ఏమేమో ఉమ్.
ఇట్లా ఫంక్షన్ లెక్కనే ఇక మొత్త మొత్తం ఏందక్క ఫంక్షన్ లేక్కనే ఇగ.
ఆ ఆహ్. మీరు ఎక్కడ పెట్టుకున్నారు స్కూల్లోనా.
లేదు ఫంక్షన్ హాల్లోనే అక్క.
ఫంక్షన్ హాల్లోనే పెట్టుకున్నారా ఆహ్ అదే అదే అంటే ఉంటాయి రా అది. పాతగా పడిపోయి. ఉంటాయి కూలిపోయి మాది ఉందియా కూలిపో పోయి అట్లానే ఇగ. ఫంక్షన్ హాలు మీకు ఎంత వచ్చింది మరి ఖర్చు బాగానే వచ్చినట్టుందేమో
ఆహ్ బాగానే అంటే మేము అప్పుడు అప్పుడు అప్పట్లో కొన్ని సంవత్సరాల కింద అయితే మేమే చేసుకున్నాం.
ఆహా. వెయ్యి వెేయి వేసుకున్నారా ఉమ్ అప్పుడే వెేయి వేయి వేసుకున్నారంటే ఇప్పుడు సరిపోతాయ ఆ వేయి సరిపోవు ఉమ్. రేట్ ఏం ఉన్నది మరి.
ఉమ్. మళ్ళీ ఎండాకాలంలో సల్లటి నీళ్ళు. ఐస్ క్రీమ్స్ అవన్నీ పెట్టాలా కదా.
టాలి. తప్పదు కదా ఇగ పెట్టాలి. ఇగ అవన్నిటికి ఖర్చు వేసుకుంటే బాగానే అయితది.
అట్లే.
ఉహూ చిన్న పిల్లల్ని కొందరిని తీసుకొని వస్తరు వాళ్ళు ఆగరు. కదా అట్లా అని కొంచెం ఐస్ క్రీమ్స్. ఉండాలి అని అనుకుంటున్నాం.
అక్క
మళ్ళీ ఏదైనా స్వీటు పెట్టాలె.
మల్ల స్వీటు. మళ్ళోచ్చి ఇంకొందరికి పెడితే. చికెన్ మటన్ పెడతరు.
ఆహ్ చికెన్ మటనే అనుకుంటున్నము ఆహ్. ఆ చికెను మటను తర్వాత ఒకటి కర్రీ వంకాయ ఆలుగడ్డ అన్నా లేకపోతే సాంబార్ అన్నా అంటుండు
ఆ పెరుగు హలో
మళ్ళీ ఒక స్వీ క పెల్లాలి గదా
ఆ ఆ అక్క అవును అది లేనిది ఓనే ఓదు
ఆ మళ్ళీ ఇంక కూల్ డ్రింక్స్ అంటుండ్రు తమ్సాప్ అన్నా స్ప్రైట్ అన్నా ఆ ఇంకా అవెన్ని బాటిల్స్ తెప్పి పడతయో ఆ అవును
కొందరు గిఫ్ట్లు ఇస్తరు
ఆ ఇస్తలురా అవి కూడా అంటే వాళ్ళకి సారు వాళ్ళ సార్ టీచర్స్ కి ఇవ్వాల్సి ఉంటది కదా కొనాలి
షాల్వ
ఆ సన్మానం చేయాలి ది
ఊ
హ న ఇది బానే జరిగింది మంచిగా జరిగిందేమి కదా
ఆ చిన్నాగామ్మది
ఆ తిన్నార తిన్నా తినేసే ఇక కూర్చొని మాట్లాడుతున్నా పప్పు ఉంటామంటే పప్పు చేసినాను కూర్చొని మాట్లాడుతున్నాం ఏంటి అంటే అది ఇదినేసి ఎవాళు ఫోన్ చేసిండ్రు
ఈ
ఏ మాట మాట్లాడుతూనే ఉన్నా ఇంతలోనే నువ్వు ఫోన్ చేసినావు హ
ఆహా
తిన్నావా నువ్వు తిన్నవరా ఏమ వండిలో
బెండకాయ కర్రీ
బెండకాయ క ఆ ఆ అత్తమ్మ ఇట్లా లేదా అ సరే రా ఆ సరే